హలో
చో
ఆ
అ
ఎన్ని వేస్ట్ అయ్యాయి దింట్లో
ఆమేకేం తెల్సా మీ అప్పుడు అయితే ఓకే మొన్న ఒక టూ త్రీ ఏమొ అయింటాయి ముందుది సబ్మిట్ చేసినప్పుడు అప్పుడికేమో అప్పుడు లెక్క తీసుకోదు కదా ఇప్పుడ ముందు సబ్మిట్ చేసినప్పుడు లెక్క తీసుకోదు కదా కొన్ని కంప్లీట్ చేస్ వదిలేసినావ్ కదా ఓ
అన్నిీ తీసుకొనే వేస్తారమ్మా
ఆహా ముందిది వేసేసిన సెవెన్ చేస్తుంటే సెవెన్కిి వేసేసారు
మ్ హో
ఇంకేమే
చెప్పాలమ్మా నీలా ఫోన్ చేస్తే ఆమె మాట్లాడదు తెలుసునా ఇంకేమి ఇంకేమి అనేదా అట్లనే పోను అయిపో చె మామ్ కి విసుగు తెప్పిస్తుంది నాక్ అరిశి నాను చూడు అప్పుడే ఇంగ ఎంత కోపం తెప్పిచిందంటే ఎంత ఉంద నేనే చెప్పాల ఇంకేమి ఇంకేమి ఇంకేమంటుంది చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకు మాట కొ సరే ఇంకేమి ఇంకేమి ఉండు మే పది నిమిషాలు అయ్యే వరకు అంటే ఉండదు
హా ఏమి అంత పని
ఆహా పన్ ఎం ఉండదు ఆ మే పది నిమిష షాలు ఉండాల కానీ ఏందో ఒక్కటి ఇంకేం ఇంకేం మీ తమ్ముడు పోయినాడా కాలేజీ కి
ఫోన్ చేసినారు పొద్దున మా పిన్ని కొడుకు వొచ్చి బస్ స్టాండ్లో
మా చాక్ పీస్ పడి పడి మొఖం అంతా నవ్ అయితుంది గుల్లలవుతది సామీ
దాని వాళ్ళనే గుల్లల లెక్కలైతాయి మనకు
మనం బెంచి మారితే బాగుంటుంది ఫస్ట్
బెంచీలు లేవు కదా ఉంటే మారొచ్చు ఒకసారి బాగా అనిపిస్తుంది ఒక్కోసారే
ఎప్పుడు చూడు ఫస్ట్ డెస్క్ ఏ పట్టుకుంటుంది ఆ పాప కూర్చొని కూర్చొని ఏం పని లేని దానట్టు
ఫస్ట్ నుంచి అలవాటైపోయింది నాకు అ ఏం మా బెంచ్ అంటారు చూసినావు కదా ముందు వచ్చినోళ్లు కాకుండా ఫస్ట్ ఇది మా బెంచు అని చెప్పేసి ప్రత్యూష వాళ్లు ఆ
పూజిత వాళ్ళు ఎందుకు మాట్లాడట్ల ప్రత్యూష నాగస్స్టి తెలుసా ఎట్ల మాట్లాడుకుంటుంటారో ఆ పిల్లల గురించి
ఆహా
ఏం ఆపాప ఎందుకు మాట్లాడట్లేదు వాళు ఫిక్స్ అయిపోయారు ఎన్ని గొడవలు జరిగినా విడిపోకూడదని అట్లా చెప్తాంది
ఇంత ఎందుకు ఏమంటే ఏమని కూడా మాట్లాడరా
అర్థం కాలే ఈ మాటలు మాట్లాడతారేమో తెలియదు మాట్లాడతారు అనుకుంటా నేను అసలు ప్రత్యుష పీ చి పూజిత వాళ్ళు మాట్లాడిందే చూడలే తెలుసా
ప్రత్యూష ఉండే రోజులు
ఆ అందుకే ఆ పాప నేను ఏం చేయాలి అదే చెస్ నా మొహం మీద చెప్తాంది ఆహా అయినా కామ్గా ఉంటుంది ప్రత్యూష
నువ్వేమీ అంటాండవ్
ఆమ్ నాకు అనుభూతిగా తెలుసా సైలెంట్ గా ఉన్నవాళ్ళని మళ్ళీ రిటైన్ కానీ అట్లా వలే ఎంత ఇచ్చేస్తారు తెలుస నా దగ్గర ఆ ప్రత్యుష అంతే ఆ పావని అంతే
ఉప్పు తినేస్తాందేమో
కానీస్ సం ఆ మొహం ల నవ్వు కూడ రాదు
ఎం సాధిస్తావు నేను చెప్తా నేను సబ్మిట్ చేసి వస్తాను రాసేసి ఆహా అంత కాదు ఇవ్వు ఇవ్వు నాకొళ్ళు మండి ఇచ్చేసిన అందుకే పవిత్రాలని
అప్పుడు చూడు ఆ పిల్ల ఉంటుంది నీకళ్ంది దాచ పెట్కుంటుంది పెద్ద మా ఎంత పీసినార్ పడుతుంది తెలుసా సబ్బా
కదా నేనిస్తా నేనిస్తా అంట
ఆ ఏ ఒ రాక్షడి
పళ్ళ కో వచ్చంది మే ఇన మ ఇ
అబ్బాయిలతో అయితే ఎంత క్లోజ్ గా ఉంటుంది మే అమ్మాయిలతో కులుకొని కుల్కొని మాట్లాడుతుంది ఉ
అదే వాళ్ళు గురించి మాట్లాడత అ రర్షాలచ్చస్త
రోజ ఏమైంది ఏదో ఆ ఒకక్కరి న లేపి అబ్బాయిల గురించి మాట్లాడుతా అంటే అది ఏదో ఈ ఫ్రెండ్ కదా నువ్వు బిస్కెట్ వేసావా అమ్మ ఆయమ మొహని చూసావా వాడో పెద్ద అండగాడు ఈడ పెద్ద ఇది అని ఎంత ఫీల్ అయింది ఇంత అన్నటి ఫీల్ అయింది అది దాని మొహమ్ వాళ్ళుక్ష
అసలు తరికి తెలుసు వాళ్ళు ఆపిల్ల వాటికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటదు
ఆవును పూజిత్ మంచోరే నా చాలా సార్లు చూసా ఈ పావని కొన్న బుద్ధులు వెళ్ళగురు వాళ్ళు దరికిలే
నాకు మెహేజ చెప్తాండి మీకు కనిపిస్తే మీపిలుంనిపించే సలా చూస్తాంస్తా రాన్ పె సది వాడే దను కూడా దను సేం సే న అడిగా అప్పుడు తమ్ క్యారు న పడతడ వడుచ్చ కేమత
అది కాదు జ కార్యాల మాట్లాడినప్పుడు నీకెందుకు లవర్లేరుంటే నా కోపాన్ని నా పొగర్ని ఎవరు తట్టుకుంటారు అ ఆ బా మొహానికి లవర్ ఉండేదే ఎక్కువ అంటే అవన్నీ తట్టుకునే వాళ్ళు రావాల అమ్మజ ఎంత నావడ చ నేను నా రోజు చెప్పాలడి అంటారు
అస్ ఓవరా చింతకి ఓ సార్
అబ
ఏదో కొ
అదికా ఫోన్ చే అ లేదు ఫోన్ చేసిస్తాయి ఇవి అంటే అబ్బాయిలకి నా పోన్ దీనికి ఏన్ దీ హ వార ఫషను అనుకోనున్నా
మళ్ళీ తిరిగి చేసేస్తే వస్తామ్మా
ఆ అదే కదా ఆవిడ మొహాన్ని ఒకసారి చూసేదే ఎక్కువ మళ్ళీ ఆవిన్ని చూడాలని మేము పూర్లు చేస్తామా అంటాడు బబా
మీీందు మన కాస్లు చెప్ చెప్పాలంటే పక్కనోల్ల దగ్గరనుంచి ఏనా మహేశ్వరి వాళ్ళకి ఇచీనోళ్ళు ఉంట్రు
ఏం మాట్లాడుకుంటాడారో కద్
అస్సలు మాట్లే ఆగవ్ సామీ వాళ్ళక్ కి కంటిన్యూస్ గా వాగుతానే ఉంటారు పక్కన ఒళ్ళు గురించి వాళ్ళ అది చేస్తారు ఇది చేస్తారని కానీ దాంట్లోనే ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోవాలి ద
అ
హలో
హలో
యాడి పోనావు
యాడలే ఫోన్ నిల్చుకొని మాట్లాడుతాంటే చేయ్ కిందుండింది ఇనిపియాల
దగ్గర పెట్టుకో ఫోను
ఇప్పుడు దగ్గరే ఉంది
రాసేసినావా
సెకండ్ యూనిట్ ఆహ సెకండ్ అసైన్మెంట్లో సెకండ్ యూనిట్ టూ మార్క్స్ రాస్తాన్నా నువ్వు
ఆ అయిపోయింది బొమ్మలు వేస్తాండా
రాయలేదంటివీ కదమే
సో పాప వేసిన ఫోన్ టూ మార్క్సే కదా నేను ఫ్రిడ్జ్ లొ పెట్టినను దాంలో చిన్న
పూజిత కూడా అవే రాసినట్టుంది ఇలా కూడా తాను చిన్నవి రాసింది
నేను అందుకే అంతే రాసా చిన్న బుక్ లో జస్ట్ బొమ్మలు కోసం తీసుకున్నా నాకు తెలుసు ఇ పిల్ల బుక్ తీసుకుంటే చాటభారతం రాయాల్సి వస్తుం
హ్
ఇంకేంటి
చెప్పాలమ్మా
ఉ
మ్ రోజు దండం పెట్టించి స్నానం చేసి
ఆ
అంతే జొగి అన్నం పెట్టియలి కొంచెపుకి హలో
సరిపొతద
నా మూతి దగ్గరే ఉంది నా ఫోను
మరి ఎందుకు మార్కులు రాలేదు
ఏమయ్యో ఒక్కొక్కసారి కట్ అయిపోతానే ఉంది
సరే కట్ జేస్తా
హ్మ్